హలో
వాయిస్ క్లారిటీ ఉందా బ్రో
ఆ ఉంది బ్రో
హలో గుడ్ ఈవనింగ్ బ్రో వ
డూయింగ్ డూయింగ్ బ్రో
మ్మ్ దేని గురించి మాట్లాడదాం అనుకుంటున్నారు మీరు
స్పోర్ట్స్ గురించి బ్రో
ఇ అవునా బ్రో చెప్పను బ్రో మీకు ఏస్పోర్ట్ అంటే ఇష్టం
క్రికెట్ బ్రో
క్రికెట్ ఆ చూసాను బ్రో నేను నాకు క్రికెట్ అంతే ఇష్టం
మొన్నే వాళ్ళ నిన్నగాక మొన్నే కాదు బ్రో వరల్డ్ కప్ ఫైనల్ మొనల్లే గెలిచారు ఇండియా వాళ్ళు
ఆ అవును బ్రో చూసాను బ్రో
అంటే ఎట్లా ఫైనల్స్ ఒక్కటె చుస్తారా
ఆ మీరే చూసారా అన్న
చూసాను చూసాను బ్రో
ఫైనల్స్ ఒకటే కాదు్ బోర్ఇండియా మ్యాచెస్ మొత్తం అన్నీ చూస్తా బ్రో
చం
ఆ నేను అందదు నేను చూస్తాను మొత్తం
క్రికెట్ లో
నాకు సరే అ ఏదీ ఇష్టం బ్రో క్రికెట్ లో
మ్మ్ హ్మ్
న తప్పు
నాకు రోహిత్ శర్మ బ్రో
ఎన్న దని తెలుసుకోవచ్చా పర్టికలర్ గా రోహిత్ అంటే
అంటే ఆక ెన్స్ంట ఇష్టం బ్రో నాకి
ఆ మీకు రోహిత్ బ్యాటింగ్ కన్నా కెప్టెన్సీ అంటేనే ఎక్కువ ఇష్టమా
ఉమ్ నువు అట్లే అనుకో బ్రో
ఉమ్
అ ఇ జడే ఎందుకు బ్రో అసలు
ఫీల్ంగ్ ఆంటే ఇష్టం బ్రో జడేజాది
అంటే జడేగన్నా ఫీలింగ్ చేస వాళ్ళ ఎవరు లేరు రా ఇడియా టీమ్
ఆ టై లో నా వరకు అడిగితే నేను ఫ్యాన్ కాబట్టి నేను అలానే చెతాప్పు
రివర్లీ
ఉమ్ గ్రౌండ్ ఫీల్డింగ్ లో ఉన్నా కద ఎట్లా త్రో చేయడం డైరక్ట్ హిట్ చేయడం అలా ఎవరు లేరు బ్రో
ఉమ్ కోహ్లీ బానే ఎసాడు కదా బ్రో
ఆ చేస్తారు అదే బ్రో లా చెప్తున్నా కదా నా ఫ్యాన్ కాబట్టి నాకు అలానే ఉంటుది ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటది కదా ఉమ్ మీరు చూడాం ఒకటైనా క్రికెట్ ఆడుతుంటారా
ఆడతం బ్రో
ఉమ్ ఉ
లేదు లేదు ఇప్పు ఎప్పుడ ఒకసార్ అట్లా ఏదానా టోర్నమెంట్ ఉందండి బ్యాట్ బాల్ ఎక్కున విభతం
ఆ అంతలా బ్రో అందరు బ్రో అంతే ఇప్పుడు నా జనరేషన్ కి టైం ఎక్కువ ఉండదు అనమాట ఉమ్
క్రికెట్ ఏనా లేకుంటే ఇంకా వేరే స్పోర్ట్స్ ఏమై వస్తుా ర్పులాగారు
చూద్దామా చూసేది ఏం లేద్దో బ్రో క్రికెట్ ఒకటే చుసింధి చిన్నప్పుడు డబ్ల్యూ డబ్ వీడియోస్ ఉంటే బాగుం
అది స్పోర్ట్ ఆ బ్రో
స్పోర్ట్ లానే కదా బ్రో ఇంకా అది కూడా
ఏమో నాక్ తెలియదు బ్రదర్ అది స్పోర్ట్ అంటారు అని
ఆ అవునా ఒకే బ్రో వాళ్ళకి అక్కడ అది స్పోర్ట్ ఏ కదా బ్రో హ్ ఇంకా క్రికెట్ కాకుండా వేరే ఏమన్నా చూడ్డం ఆడడం చేస్తుంటారా
కబడే బాగా అడుతా బ్రో నేను
ఆ ఇట్ల బ్రో మీరు రైడరా డిఫెండరా ఆ క్రికెట్ లో బ్రో బౌలరా బ్యాట్స్మెనా
ఆల్ రౌండర్ క్క
ఆ బ్రో ఉన్నారా తమిళ్ చూస్ స్కూల్లో గాని కాలేజ్లో గానీ ఏక్కడ స్టేట్ కే డిస్ట్రిక్ట్
అంత లేదు బ్రో మా స్కూల్లో మేం ఇప్పుడు కరోనా బ్యాచ్ కరోనా తర్వాత బ్యాచు మాక్ స్పోర్ట్స్ జరగలేదు కాలేజ్లో ఇంగంత స్కోప్ లేదు ఆడనికి ముఖ్యంగా క్రికెట్ ఆడనికి అంత స్కో స్కోప్ లేదు
చాలా మంది ప్లేయర్లు కావాలి కదా
హు మట్కని ఏదో కబడ్డీ ఆడుతుంటాను కబడ్డీ సౌత్ జోన్ సౌత్ జోన్ సెలక్షన్స్ వరకు వెళ్ళాను బ్రో కబడ్డీ
ఓకే బ్రో మంచి విషయమే
మీరు అట్లా ఏమన్నా అచీవ్మెంట్స్ ఉన్నాయా బ్రో మీకు స్పోర్ట్స్ లో ఏమన్నా
ఆహా నాకేం లేదు బ్రో నేను జస్ట్ నాకి బాడీ ఎక్సర్సైజ్ కోసం ఆడుతుంటా అంతే
ఆ గాగా
ఆ మీరు ఇంకా ఇట్లా ఆన్లైన్ గేమ్స్ ఏమన్నా ఆడ్ తుంటారా
అంటే ఎలా బ్రో
అంటే ఇప్పుడు అందరు ఆన్లైన్ ఆడ్ తుంటరగాద ఏవన్నా
ఫీవర్ ఆ బ్రో పబ్జి ఆడుతానిను
అవునా ఎప్పటి నుంచి ఆడుతున్నారు
కొన్నిందంటే మేబి ఒక టూ ఇయర్స్ అయితుంది బ్రో
అవునా బ్రో
హు మరి ఫ్రీక్వెంట్ ఎప్పుడో ఒకసారి ఆడుదం బ్రో అదే పని అయితే కాదు
ఆ అదెప్పుడు ఎక్కువ ఆడి కవకండి ఆరోగ్యానికి మంచిది కాదు
మీరు బ్రో
నాకు ఏం లేదు బ్రో నేను ఒక అప్పుడు ఫ్రీ ఫైర్ ఆడేవాన్ని ఒకప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఏమి ఆడ్డం లేదు అఓ అ
ఛాన్స్ ఉంటే మనం ఒకసారి మనం ఆడదాం బ్రో కలిసి
ఆ ఏంది బ్రో
ఏ ఫ్రీ ఫైర్ అద్ ఫ్రీ ఫైర్ అయినా పబ్జి అయినా బ్రో
సరే బ్రో ప్రస్తుతానికి నా మొబైల్ అంతా సహకరించదు గేమ్స్ స్డానికి ఫ్యూచర్ లో ఎప్పుడన్నా అడదాం లే బ్రో
సరే బ్రో
అంటే మీది పల్లెటూరా లేకుంటే పట్నం మా బ్రో మీరుండేది సిటీిన
సిటీ ఏం కాదు బ్రో మాది పల్లెటూరే
ఆ అంటే మీరు ఫ్రెండ్స్ బాగానే కలుస్తుంటారా ఆడుకోవడానికి అలానా
ఏ బాగ కాలుస్తరు బ్రో
హు
మీరు బ్రో
ఆ మాది అంతే బ్రో పల్లెలాగే కాకపోతే కొంచెం పెద్దగా ఉం ర్
ఎగవరు
హు
నెక్స్ట్ ఎట్లా బ్రో ఐపిఎల్ వస్తుంది ఇంగ
చంది బ్రో కానీ కొంచెం దూరంగా ఉండాలనుకున్నా చదువుకునే మూడ్లో ఉన్నాము కొంచెం
ఒకే ఒకే
చూస్తుంటాము అంతే ఎక్కువ దాని గురించే ఫోకస్ పెట్టకుండా ఉండాలని
ఐపిఎల్ ఏడిం రో మీ ఫేర్యిట్
కనకుూ చన్న ఇవ్ర
జడేజా లేడ కధ బ్రో
అలాగని ఇన్ని రోజులు సపోర్ట్ చేసిన టీమ్ వాళ్ళ
ఉడుద జిడేజా రాజస్థాన్ లో ఉన్నాడు
కావాలంటే రాజస్థానికి కూడా చేస్త రెండిటికి చేస్తాం కొత్త వాళ్ళు వచ్చినారని పాత వాళ్ళ వదలుకోలేం కదా
వ ఆ టీం సపోర్ట్ చేసింది
అందుకే అప్పు వారరు కూడా సపోర్ట్ చేస్తాను
సరే సరే
ఎవరికి సపోర్ట్ చేసినా మనకు మ్యాచ్ కొంచెం కొంచ ఎంటర్టైనింగ్ ఉంటాయి చాలా ర్రోజ చూడ్డానికి
ఇందకే గదవ్రు చూన్ ఇందకే చూడను అనవుకధ బ్రో
అదే బ్రో చూడ చూడ్డానికి అన్నా నేను అందరినీ కలుపుకొని చెప్తాను
ఎవరు
పేక్షకు అభ్యాస హమ్ నరు బ్రం డైలీ చూస్తుండాలా ఐపీఎల్ స్టార్ట్ అయి
డైలీ చూస్తా బ్రో
ఆ
డిల్లీ చూస్తాను మేము ఇంకా ముంబై మ్యాచ్ అయితే ఇంక పక్కా చూస్తాం బ్రో
ఆ అంతే లే బ్రో రోహిత్ శర్మ ఫాన్ కాబట్టి చూస్తా అంట హమ్ ఇంక అదేరే కబడ్డీ క్రికెట్ తేనా ఇంకా వేరే ఆపా అంటే ఇండోర్ గేమ్స్ చెస్సు క్యారమ్స్ ఇలాంటివి
అప్పుడప్పుడు ఏదైనా ఆ చెస్సు క్యారమ్స్ చెస్ ఓకే బ్రో చెస్ ఆడతాను
హ్మ్
ఐ నో హౌ టు హౌ టు మర అంత ప్రో అని చెప్పను ఐ నో బేసిక్స్ ఏవి ఎట్లా మూవ్ చేయాలని అయితే సు బ్రో ఓకే బిగినర్
చే బ్రో
ఇంగ క్యారమ్స్ అంటరా క్యారమ్స్ అసలు. ఆ నేను ఏది కొటాలను ఉం ఆడికి తప్ప అం అంతలక్క పోతది బ్రో కాయిను అందుకే అది ఆడ్ను
అవునా బ్రో ప్రాక్టీస్ చేస్తే వస్తాయ్ బ్రో అన్నీ వస్తాయి
ప్రాక్టీస్ చేసి నా వేలివోయింది బ్రో
మ్మ్ ఇంకో చేయ్ ఇంకో చేతో ట్రై చేయ్ బ్రో
ఊహూ అలవా అవుతయ్ ఇంగ దాంతే ఏడై తవురు
నువ్వొచ్చాక అలా కలిసొస్తాదిరా ఉమ్ ఇంక్ బ్రో ఇంకేం బ్రో ఇంకా మీరు నన్ను ఏమన్నా అడగాలనుకుంటున్నారా
హలో హలో చెప్పండ్రు మీగే మీగి మీకింకా కిరికెట్ తప్ప ఇంకగేం లేవా బ్రో ఇంట్రెస్టు
నేను షటిల్ ఆడుతుంటాను
ఒగే
ఊహూ ఈ మధ్య ఒక వన్ మంతు ఇంటి దగ్గర ఉండడం వల్ల డైలీ మా
అ నేను ఎప్పుడన్నా ఎప్పుడన్నా ఫ్రీ ఉంటే వెళ్తాను బ్రో సెటిల్ కి కొదిగా కార్డి అనేట్టు ఉంటది
ఆ అది బ్రో ఇంట్లో ఉండడంకన గేమ్స్ ఆడితే కొంచెం హెల్త్ అన్నా బాగుంటంది
ఆ బ్రో
అ ఓకే బ్రో
ఓకే బ్రో
ఓకే థ్యాంక్ యూ
బాయ్